విస్తుందా
బాగున్రండీ
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఆ ఏం చేస్తలేమండి మేము ఇంటి పరంగా ఇంట్లో పనుల వరకే చేసుకుంటూ ఉన్నాం అంతే
మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి
మేము ఖాళీ టైం లో ఏం చేస్తుంటామండి మాకు వచ్చిన పని మాకు ఏం వస్తుందంటే కొంచెం బ్లౌజులు హెమ్మింగ్ చేయడం చీర ఫల్ కుట్టుకోవడం మెల్లిమెల్లిగా మన బ్లౌజ్లు మనం గుట్టుకోవడం వరకు నేర్చుకోవాలనే ఉల్లాసం ఉందండి మీరేం చేస్తుంటారండి
మేము కూడా ఇంట్లోనే ఉంటం అండి ఇంటి వర్క్ చూసుకుంటాం కొంచెం వర్క్ ఓస్తది కొంచం అంటే పార్ట్ టైమ్ గా జాబ్ గా జాబ్ చేసుకుంటాం
ఆ
మీరు ఖాళీ టైం లో ఏం చేస్తారండి నా ఖాళీ
ఖాళీ టైంల మేము చేసే పని అదే అండి ఇంకా ఇప్పుడన్నవి ఇంట్లో పని వరకే ఇంచుమించు మధ్యాహ్నం టైం వరకు తినే టైం వరకు అయిపోతది వీలుదిరినప్పుడల్ ఏదన్నా ఇంట్లో ఉన్నా ఏమన్న చిన్న చిన్న పనులు చేసుకోవడం.
వంటలు చేయడం ఇష్టమా అండి.
ఆ
వంటలు చేయడం ఇష్టమా మీకు ఇష్టమైన రెసిపీస్
మాకు ఇష్టమైన రెసిపీస్ పండగ పండగలల్ల స్పెషల్ గా చేసేటివి ఇష్టం ఉంటాయండి. పండగ స్పెష కర్రీస్ ల్లలో అంటే ఆలు టమాటో అలాంటి చాలానే ఇష్టం
వండడం ఏది ఇష్టం, తినడం ఏది ఇష్టం.
వండడం అంటే ఇగ ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది వండడం ఇష్టం. ఇంగ తినడమైతే మనకి నచ్చిన వంటలో ఎన్నోరా మనకంటే సప సపరేట్ మన కంటూ ఏముండదండి. కాకపోతే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన దాన్ని మనమే అయిష్టంగా తింటం.
ఆడవాళ్ళంటేనే అంత ఇష్టమై ఫ్యామిలీకి ఇష్టమైంది మనం ఇష్
అదే అంటాన్న వా వాళ్ళ ఇష్టాలను తెలుసుకో కొని వండుతాము. దాన్ని మనం కూడా ఇష్టం అనుకుం టం మనకంటూ సపరేట్ ఇష్టాలు అనే
ఇష్టాలంటూ ఏమ్ ఉండవు ఇష్టాలుం డవు చాలా ఉండవు పిల్లలకి ఇష్టం
మళ్ల ఇప్పుడు స్కూల్ నుంచి సాయంత్రం హాస్టల్ నుంచి వచ్చిరం టే వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఏం కావాలి బెటా అని అడిగి మడిగి మరి చేసి పెడతాం మనము. మనకు మీకేది ఇష్టం అని అని ఎవరు అడగరు.
ఎవరు అడగరు మనకి మీకు ఏది ఇష్టము మీరు ఎట్లా ఉండాలి. ఏం కావాలని సార్ అసలు ఎవ్వరు అనరు, అడగరు. ఫ్యామిలీ కోసమే బ్రతుకుతున్నా మీరు కూడాంగా ఒక్కసారి కూడాంగా ఆలోచన చేసుకోరు.
అంటారు కదండి అందుకే ఆడ ఆడవారిని భూమాత తోటి కొలుస్తరు, భూమాతకి ఎంత ఓపిక ఉంటదో ఆడవారి కి అంత ఒపిక ఉంటది. ఆ భూదేవిని మనం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తను చాలా ఒపికగ ఉంటది. ఆడవారు కూడ టాళ్ అలాగే సేమ్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్ డ వాళ్ళు మాత్రం పైకి సంతోషంగా అందరినీ సంతోషంగా చూసుకునేలా ఉంటరు.
హ్మూ
హ్మ్ మీకేమి ఇస్ ష్టం అండి ఏమన్నా వంట లో రకాలు స్వీట్లు గానీ
నాకు బెల్లం పాయసం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దాన్ని చేసి అమ్మవారికి పెట్టి, ఆ అమ్మవారికి పెట్టి నేను తినడం అంటే నాకు చాల ఇష్టం. అంటే ఇంగ పిల్లల మామయ్య గారి పిల్లలకి ఏమి ఇష్టమైతే రెసిపీస్ అవే చేస్తాం చేస్తాం బాగనే పిల్లలకి ఏది వాళ్ళ హాస్టల్ నుంచి వచ్చిరంటే చాలు, అది ఇది కానీ ఆఫీస్ నుంచి రాగానే అమ్మ సాయంత్రం కాగానే స్నాక్స్ అని మధ్యాహ్నం మేమ్ మధ్యాహ్నం మనం ఇంటి దగ్గర ఉన్నం కాబట్టి పాపం ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నారు కాబట్టి తిన్నారో తినలేదో ఇప్పుడున్న ఇంటి దగ్గర ఒండి పెట్టి రాలే కదా అన్నట్టుగా అట్లా కూడ పెడతాం. చేసి సాయంత్రం కాగానే చేయడము
మ్ఁ మ్ఁ మనకెన్నీ ఆ ఎన్ని రకాలు ఇష్టమో, అన్ని రకాలు చేసి పెడదాం కాని మనక్
మనకుంటది అంతే అవును ఎప్పుడు పిల్లల గురిం చి ఆలోచించడమే ఫ్యామిలీ గురించి ఆలోచించడమే, అదే మన లోకము.
తా అండి
అవునండి
ఒకరి కోసం బతకడమే వాళ్ళకంటే సపరేట్ ఏం ఉండదు వాళ్ళ ఆ ఉండదు వాళ్ళ అదే వాళ్ళకంటే సపరేటు ఆ అవకాశాలు ఆ ఆశలు ఆశలు కోరికలు అంటే మనం ఏం కోరుకున్నా అందులో ఇంట్లో వాళ్ళ
అందర్ ఫ్యామిలీ కోసం ఆ అంతే ఫ్యామిలీ ఫ్యామిలీ సాక్రి సాక్రి ఫేస్ కోసమే మనం మనకంటు ఇష్టాలంటూ ఏమి లేవండి
ఆ అవునండి
ఊ
ఊ కొన్ని ప్ర పదార్థాలు కూడా ఇష్టం ఉన్నా కూడా మనం సపరేట్ మన కోసం అని చేసుకోము ఎంత ఇస్ ష్టం ఉన్నా గాని చేసుకోం మనం దిన్ వాళ్ళకి ఇష్టం ఉండయేమో మనకి ఇష్టమైనయ్ అని ఆలోచిస్తాం
అవునవును అదే కదా అందులోనే జీ ఇ
ఆ అవ్ ఏ అ కానీ వాళ్ళంత అదృష్టవంత మన ఆడవాళ్ళంత అదృష్టవంతరాలు ఉండరండి నిజానికి మాత్రం వాళ్ళంతా దురదృష్టవంతులు ఉండరు వాళ్ళంతా అదృష్టవంతులు ఉండరు రొండు విధాలు
అకే
టవంతులు ఉండరు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళంతా దురదృష్ చవంతులు ఉండరు
ఈ రోజ్ డౌట్ చెప్పండి
కొన్ని కొన్ని విషయాలు మా త్రం చాలా అదృష్టవంతురాలు
చీరకొనపుడు మాత్రం మహాలక్ష్మి అంటారు
ఆ మహాలక్ష్మి ఏంటి
లక్ష్మి అన్
ఆహ ఎందుకు ఇప్పుడు అందరిలో గాకూడా కొందరు ఏందంటే రివర్స్ లో ఆ ఆపోజిట్ లో ఉన్నరు
అవును
ఊ ఆళ్ళు వాళ్ళు చేయడం వాళ్ళేమనా తప్పులు చేయడం వల్ల ఉన్న ఆడవారి కొందరికి అవమానంగా కరంగా ఉంటది ఆ చెడ్డ పేరు వస్తుంది కొంతమంది మంచి పనుల వల్ల ఆడవారు అందరినీ గౌరవిస్తారు కొంతమంది ఇప్పుడు ఊ మదర్ టెరిసా కొంతమంది మేడమ్స్ వాళ్ళు వాళ్ళందరునీ ఆ ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట ఇన్సరేషన్ గా తీసుకుంటే వాళ్ళ చాలా గ్రేట్ అనిపిస్తది
బట్టి
ఆ ఉమ్ మనకంటూ ఒక వ్యాల్యూ ఉండదు ఆ అవునండి
మేటర్టి సందర్భాల్ చాలా తక్ కొసడి కాకపోతే ఆ సందర్భాల్ టీ తాగొచ్చు
ఆ అవునండి
ఉమ్
కొంచెం కొంచం బ్రేక్ అవుతుందండి మీ వాయిసు
ఓకే ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్
అంతే చ్